లేదు వెంటనే ఎ. ఎత్తాలని ట్రై యేసినా గానీ అదీ ఆమ్. ఇ చూపయట్లేదు లిఫ్ట్ యేసేది.
ఓ ఇప్పుసారే యాపిల్ ఇట్లనే అయితంది.
అవును యాప్ ల అసలకూ, లిఫ్ట్ చేయడానికి జుపింట్లేదు. మళ్ళీ దాని కిందికి మీదికి స్క్రోల్ చేసుకుంటా, అది ఇది అన అంటే, లాస్ట్ కూ. ఏందీ.
ఉమ్ మా. బాప బట్టలన్నీ తీసి పొయికి పాకం జెత్తాంది, మర్చేసిన అన్ని.
మడితేశారా, మా పాప పడుకుంది అప్పుడు, ఇగ కాసేపు ఏడ్చింది, పాపం బిడ్డ. ఏడ్చి ఏడ్చి, పడుకుంది.
ఇగొ నిద్రకె అని చెప్పలే, నిద్రకు. చ్చి నటుంది.
కె వచ్చింది అ ఆ ఆమె అ. పక్కలయినా కూడా అట్లానే ఎడుస్తాదీ గనీ, తినబెట్టినా తినలేదు. ఆమె ఎప్పటికిీ కూడా, అంత ముందు వర. కూడా బయటికి లాకపోయింది, అన్ చెప్పాను గదా బయట నిలబడితే సైలెం. కట్టుకుంది లోపడి. క్రమ్ అంటే ఏడుస్తుందని ఇ అందుకనేసీ. తి ఇగ నేను, ఏడ్చుకుంట ఏడ్చుకుంటేనే, పడుకోంది ఇగ.
ఉమ్.
తిన్నారాన్నామ్.
తినాలి ఇగా పాపకి తినిపియాలె
మ్
ఇప్పుడే తానం కోచ్చిన లేచింది పన్నెన్నింటికే లేచింది తానం పోసినా ఇంక నీళ్ళు కాకబెట్టి తానం పొచ్చినా ఇగ అన్నం తినిపియాలే ఇగ
ఆవునవును
ఆ
ఎడకాలం మీ ఊరిక వెల్లారా ఇగ ఇక్కడే ఉంటారా
ఏ ఊరికి ఇగా ఎండా కాలంలో ఏ ఊరుకి పో బుద్దిగాదు
మ్ మీ ఊర్లో చేపలు పట్టారా ఎండాకాలం
ఓ ఫుల్లు వాడతారు చవాలె చంపలటరు
అవునా ఇసారి మాకు పంపియండి ఊరికేళ్తే
మ్ సరే ఏం చేస్తున్నారు మీరు పోతారా ఊరికి మరి
ఊరికా ఊరికి ఏళ్ళాలంటే ఇగా ఈమెని తీసుకొని వెళ్ళలేము అక్కడ ఎండలు పుల్లు ఉంటాయి ఇప్పుడు చెట్లకు హయ్ గోతుల కోసం చెట్లన్నీ కొట్టేస్తున్నారట మా ఊర్లో ఇప్పుడు వెళ్ళినా గూడా ఇబ్బంది ఇబ్బందులలోనే ఉంటదిగా
మ్మ్ మ్మ్
మీరు ఏళ్తారా
మ్ హు మేము వెళ్ళాలంటే మాకు
మ్
తిన్నార మరి
తిన్నాను తిన్నాను పాప పడుకోకముందే తనకు పెట్టేసి నేను తిన్నాను
మ్
అ ఓకే ఓకే పాప తినలేదు తన పొద్దుట పూరి తిన్నది పూరి పాల్లలో ఏసి నానబెట్టేసి ఇచ్చాను అదే దిన్నది గంతే
మ్
అందుకనేసి మ్
ఇక అట్లనే చేయాలె అన్నం దినకపోతే ఏదో ఒకటి దీన్పితాం
అ
ఏదో ఒకటి తినిపీయాలే ఇగ
స
అన్నం తిని తినకుంటే
అవును ఏదోటి చెయాలి పిల్లలు అసలు ఇగ సరిగ్గా తినట్నే తినట్లేరు ఈ ఎండాకాలం వస్తాయి కా తినరు వాళ్ళు
మ్మ్ ఏ ఎం కూర వండినరు మరి
క్యాప్సికాం వండినా మరి నిన్న అదై పోయింది
మ్
ఇగ మేము ఇగ మధ్యాహ మధ్యాహ్నం ఇప్పుడు మా వారో వచ్చేసి తిన్నారు ఇక మధ్యాహ్నం ఇ ఏం లేదు ఇక ఉన్నా కూడా మేము పెరిగేసుకొని తింటాము ఎండ బాగుంది కదా ఏ సాయంత్రం ఆ సాయంత్రం వండేస్తే రేపు సాటర్డే మేము ఏం తినము ఇక నాన్ వెెజ్
ఉ
ఇగ సాయంత్రమేదన్న వెజ్ కర్రీ కానా లేదా పప్పన్న చేస్తే రేపటికి కూడా అ కదా మళ్ళా పాప సాయంత్రం ఆయన ఉన్నప్పుడు ఆయన పట్టుకుంటారు కదా వంట చేయడానికి అయితుంది లేకపోతేనేమో ఊరికే ఎత్తుకో ఎత్తుకో అనేసి ఊకే చికాగుబెడుతుంది పాప ఆ పాప పడుకుంది
ఇలు కొంచెం
పాప పడుకున్నాంకనే
అయితే అది ప్రశాంతంగా ఉన్నట్టుంది ఇప్పుడు కొంచెం
ఆ కొంచెం పా పాప పడుకుంది కొంచెం ప్రశాంతంగానే ఉండాలే ఇగ
పని తిన్నారా మరి ఇప్పుడు మ మధ్యాహ్నం
ఉ తినలేదు తినలేదు ఇంకా తినాలి నువ ఊర్లో పోతే మీరు మేకలు కోస్ కుంటారా ఎప్పుడన్నా పండుగలు ఉన్నాయా
ఈ శ్రీరామనవమి ఉంది కదా కానీ ఎక్కు పోగు
దాని ముందు వెళ్ళొద్దా
శ్రీరామనవమికి పోతరా టెంపుల్ కి
ఉ టెంపుల్కి వెళ్తాం మేము ఇక్కడ గుడి గుళ్ళలు ఉంటాయి కదా గుడికెల్లేసి వస్తామన్నట్టు
ఉ
సరేగా బాగా మా పాప మరీ చిన్నది కదా ఎండకనేసి ఎటు వెళ్ళలేదు
ఉ
ఆ
ఇప్పుడు ఆడుతాను
ఇప్పుడు అక్కడికి వెళ్తే ఉంటదో ఉండదో అదే చూసుకున్నా ఇక మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర్లో గుడికనా ఎకన్నా వెళ్ళేసి రావాలే ఎటు వెళ్ళినా చాలా దూరం ఉంటది
పిల్లని ఎట్టి తీసుకోపోయినా ఫంక్షన్స్ ఏటు తీసుకపోయినా పోబుద్దే కాదు ఇక పిల్లలు ఉంటే ఇలా అల్లరి చేయడమే సరిపోతది అక్కడ
వాళ్ళు అల్లరి చేయడం వాళ్ళ తిరగడం వాళ్ళ పట్టుకోవడం ఆ అమ్మ ఒక మాట అంటది ఇ అమ్మ ఒక మాట అంటది ఇదేందిరా అనిపిస్తది దేవుని ప్రశాంతంగా చూడలేము ఉప్ప లేము
మళ్ళా పిల్లకి సరిగ్గా పెట్టాలే దిన్ని మొత్తం బక్కగున్నాలయానడి
ఆ పిల్లలు పెడతలేవా మనం ఏదో వాళ్ళని కాదని మనం తిన్నట్
ఉ
ఆ
ఎప్పుడు ఇట్నే చేత్తారు ఎందుకు పోవాలి మొత్తం మన అంత కష్టపడితే వాళ్ళే మనమే కూకున్నటు చేస్తారు వాళ్ళు అందుకే ఒక్కోక్కో సారి ఫంక్షన్ పోవాలంటేనే భయమేతది మళ్ళీ చికాకు చేత్తరు వీళ్ళు చికాకు చేేసుకుంటరు ఆ ఏడ్తారు తుడ్తరు వీళ్ళను చూసుకోవడమే సరిపోతది వీళ్ళ కు కొంచెం పెద్దగా ఐనాక పోతే మంచిగా అనిపిస్తది
మరి టూ ఇయర్స్ లో పిల్లలకైయితే త్త మస్ ఇబ్బందే ఉ
ఆ మదర్ జెప్పుడు ఏమనుకుంటది ఇప్పుడు
మా పాప అప్పుడే లేచ్చింది చూడండి
లేచందా గంట చేపు పడు
గంట పడుకుంది వాళ్ళ నాన్న ఫోన్ మాట్లాడుతుం విన్నదో వాళ్ళ నాన్న వచ్చిండన ఊహకు లేసిేంది వాళ్ళ నాన్న గొంతు వినబడ్డ ఎంత డీప్ స్లీప్ అయినా లేసుంది
ఎవలైనా అంతే నాన్న వస్తే చాలు లేతనే ఉంటరు
మీ పాపా కూడా అంతేనా
ఆ మా పాప కూడా అంతే వాళ్ల నాన్న వస్తే ఇగ వాయిస్ కే లేస్తారు ఇంకా వీళ్ళ నాని వీళ్ళ నాని వత్తే ఇగా లేసి ఊకుంటది ఇగ వాయిస్కే
ఉ బేబీ ఉ ఇంకా మీ పాప ఏమేమి మంచిగా తింటది
ఈమె అన్ని తింటది కానీ టమాటా పచ్చడి టమాటలు టమా టమాట కర్రీ వండితే తినదు
అవునా చికెన్, మటన్ పెడతారా మీ పాపకు
ఆ పేడు చికెన్ ముక్కలు అవి ఉంటాయి కదా మా ముక్క ముక్కనే తినదు కదా మనం పీసేసి లైక్ చిన్న చిన్న మక్కలుగా చేసి ఇతే తింటది. ఉ
ఫస్ట్ సప్పరిస్తాదో
చినయి కదా కొరుకుతది
కోర్కుతదా
నవులుతది కానీ బాగా ఎక్కువ ఉన్నాయి తినదు గట్టిగా ఉన్నాయి తినడం రా
ఉ
ఇప్పుడే మెల్ల మెల్లగా స్టార్ట్ అవు
అవును వాళ్ళకి ఇంకా దౌడపళ్ళు వ అయితే కొంచెం మంచిదింటారు వాళ్ళకు ముందు పళ్ళె వస్తాయి కదా ఇప్పుడు
ముందు పళ్ళె వచ్చినాయి ఈమె కి కూడా
ఉ
కో కోకో కో కో
ఇంకా శ్రీరామనామికి అక్కడ దగ్గర్లో ఉన్న గుళ్ళకి వెళ్తారా
వెళ్ళి దేవుని దర్శనం చేసుకోనిడా
అమ్మా దా ఇక్కనే ఉన్నా దా
ఇగాల
అ అది ఇప్పుడు చూసాను నిన్ను ఉం ఇంకా మీ అ మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎళ్లరా కావచ్చు ఇక్కడే ఉంటారు కావచ్చు
ఆ ఎటు మీరు పోతారా
ఇగా ఎండాకాలం కాబట్టి ఇక్కడే ఉంటాను ఉం
ఎండాకాలం ఎటు పో బుద్ది కాదు
అ
ఎండకాలం ఎటు పోయినా పోబుద్ధి కాదు
అవును ఎండాకాలం ఎటేళ్ళ బుద్ధి కాదు ఎడ ఉండబుద్ధి కాదు నీళ్ళు సరిగ్గా మన మాకి ఇక్కడ అలవాటై అలవాటై ఊర్ల నీళ్ళ తాగాలంటే కూడా చాలా
మళ్ళా ఏమైతది తెలుసా స్నానం చేసినా కానీ ఆ వాటర్ పడవు
అవును నల్లగైతారు అసలకు
ఉం
అహా
న అట్లా
సరేమ్మా